ఆ
చెప్పండి ఇకా
ఉమ్ హలో ఈరోజు ఈరోజు మనం ఒక టాపిక్ గురించి డిస్కషన్ చేద్దాం సోషల్ మీడియా అయితే ఇప్పుడు ఇప్పుడు ఇవ్వే ప్రపంచమంతా సోషల్ మీడియా అనేది యూటిలైజ్ చేసుకుంటున్నారు సో వాళ్ళు ఎ కొన్ని సోషల్ మీడియా వల్ల కొన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కొన్ని అయితే ఆ బెనిఫిట్స్ అనేది లేదు అంటే మిన్స్ అంటే నష్టాలు ఉన్నాయి అంటారు కదా లా ఉన్నాయి అని అంటారు సో సోషల్ మీడియా అనేది అనే ఎక్కువ కొంతమంది పిల్లలు అయినా పెద్దవాళ్ళైనా అదిేదో రీల్స్కి వాటికి కే అడిక్ట్ అయిపోతున్నారు సో సోషల్ మీడియాని మనం ఎంత వాడుకోవాలో అంత ే వాడుకోవాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ సోషల్ మీడియాలో రీల్స్ చూసుకుంటూ టైం పాస్ అనేది చేయకూడదని నేను అంటున్నాను చెప్పండి
సేమ్ షోర్
చెప్పండి
సేమ్ సోషల్ మీడియా కొ కొన్ని దానికి యూజ్ కొన్ని అంటే మంచిగ చేసేదానికి మంచిగా ఉన్నాయి చెడు చేసేదానికి నికి చెడు ఉన్నాయి బట్ రీల్స్ చూడడం వల్ల పిల్లలు చిన్న పిల్లలు ఆల్మోస్ట్ ఎక్కువ రీల్స్ చూడం రీల్స్ దాంట్లో కొన్ని ఫేక్ న్నాయి జరుగుతుంది. కదా విలో దానికి చేశారు నేను ఇలా చేస్తానని పిల్లలు ఎక్కువ దాని మీదె ఇంట్రెస్ట్ చూపించి దానిమీ పో కస్ చేసి వాళ్ళు ఎలా చేస్తారో వీళ్ళు అలానే చేస్తున్నారు
ఉమ్
అలాని సోషల్ మీడియాలో కొన్ని ఫేక్స్ ఫేక్స్ అన్నప్పుడు ఫేక్స్ ఎందుకు పెడతారు అసలు వాళ్ళు అర్థం కాదు సోషల్ మీడియా ఏమి జరిగినేట్రివి చెప్పేవి జరగడానికి పెట్టిండేటివి అవి చెప్ప ఫేక్ న్యూస్ ఇప్పుడు యూట్యూబ్ ఫేస్బుక్ ఇలా ఫేక్న్ూస్ ఆల్మోస్ట్ సెవెన్లీ ఎయిటీ పర్సెంట్ ఫేక్ న్యూసెస్ ఉంటాయి దాంట్లో
ఎస్ అండి ఎగ్జాక్ట్ లీ అయితె మనమ సోషల్ మీడియాను ఒక మంచి పనిని కోస మన యూస్ చేసుకోవాలి ఓకేనా అయితే మనం ఒకటి దేనికంటే దా వాడుకోవడం అనేది జరిగదు అయితే అ ఆ నేను కూడ ఒక యూట్యూబ్ క్రియేటర్ని నేను కూడ ఒక యూట్యూబర్ని అయితే చెప్పాలి అంటే నేను కొన్ని అంటే నే నేను పెట్టే వి వీడియోస్ ఎలా ఉంటాయంటే కొంతమందికి యూటిలైజ్ అవ్వడానికి పెడతాను ఎందుకంటే ఇన్ కేస్ నేను నా నా యూట్యూబు ఛానల్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మాత్రమే నేను పోస్ట్ చేస్తాను అలాంటివి పోస్ట్ చేయడం వల్ల నాక్ ఒక్కదానికే కాకుండ చాలా మందికి యూటిలైజ్ అవుతు ఉంటాయి, సో అలాంటివి నేను పెడుతుంటాను, చాలామంది అప్లై చేసుకుంటారు, అంటే నేను ఏంటిదంటే సోషల్ మీడియా ఒక బెనిఫిట్గా ఉండ ఒకటి యూస్ ఫుల్ గా ఉండడానికి అనేది నేనుఒక వెన్ అనేది, ఎంచుకున్నాను అలా యూస్ చేస్కుంటూ యూస్ చేసుకున్నటు, కదండి
అం కొంచం ఇట్లా ఆయి ఇట్లా వర్క్ ఫ్రొం హోమ్ జాబ్స్ ఉంటాయి, కొన్ని ఆల్మోస్ట్ నేను ఒక టూ త్రీ చేసాను, ను ఇది కొన్ని దాంట్లో అదేది అమౌంట్ తీసుకోవడము, ఫస్ట్ మీరు అమౌంట్ ఎయండి, అమౌంట్ తీసుకోవడం ఒక ఫైవ్ హండ్రెడ్ తౌసండ్ అట్లా అమౌంట్ తెచ్చుకోవడం ఒక టూ డేస్ మాట్లాడడం, మళ్ళీ అది ఫేక్ గా క్రియేట్ చేసి వాళ్ళు లిఫ్ట్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఇలాంటి నాకు ఒక టూ టైమ్స్ జరిగింది, అక్క
లో అండి ఓకే అండి అలాంటివి ఇంగా నాక్ ఎలాంటివింటే అవి నేనైతే దూరం పెట్టామని అయితే డెఫ అట్గా చెప్తా సో అది కాదండి నేను పెట్టేది, ఎదన్నంటే మన నాలెడ్జీ పర్పస్ మనకి ఇప్పుడు ఉన్న మనం చేస్తున్న వర్క్ అలాంటివన్నీ కూడా నేను అందులో పోస్ చేస్తా చాలా మందికి జాబ్స్ రావడం, అన్నది వాళ్ళు చేసుకుంటున్నారు, సో నేను నే పెట్టే పోస్ట్ల ఎలా ఉంటుంది అంటే ఎవరైనా స్కాంలో పడక్ కండి ఎవరైనా మనీ అడిగారంటే అది డెఫినెట్గా మోసపూరితము అస్ క్యామ్ అనేది పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి, అనేది నేనైతే అందులో చెప్తాను, సో ఇలాంటివన్నీ ఫాలో అవ్వాలి, అని నేను చెప్తున్నాను సో మనీ వాళ్ళు మనం ఏంది అంటే జాబ్ చేసేది ఎందుకు మనకు మనీ కావాలని జాబ్ చేస్తున్నాము, సో మనం ఏమి చేస్తున్నాము మనీ జాబ్ కోసం మనమే మనీ పెడుతున్నాం, అంటే అక్కడ మనకే తెలుస్తుంది గదా అది మోసము అది స్కాము అని అలాంటివి అది ఎవరైనా గుర్తుంచుకో కొండి జాబ్ ఇస్తున్నారు, అంటే మనీ అడగరు
ఒకవేళ మనీ అడిగిరనుకో, అది జాబే కాదు అది మోసము అన్న న్నట్టు గుర్తుపెట్టుకోండి
ఓకే
చెప్పండి
యూట్యూబ్ కొన్ని ఇప్పుడు రీసెంట్ గా జరిగి ది జ్ఞానేేశ్వరి మిస్సింగ్ కేసు ఆ ఆల్మోస్ట్ ఏదో యూట్యూబ్ యు యూట్యూబ్ లో వచ్చింది, మొన్న యూట్యూబ్ లో వచ్చింది, మొన్నటి నుంచి దాదాపు ఫిఫ్టీన్ డేస్ అయింది, పాప మిస్సింగ్ కేస్ అయింది, ఫాదర్ మదర్ తో ఏ ఏదో ఇష్యూ అయ్యి మిస్సింగ్ కేసు అయింది అది కానీ ఆ పాప ఇంతవరకు దొరకలేదు, ఆ పాప ఎక్కడుందో ఏముందో అనేది దొరక, దోరకడం లేదు అసలు ను్ వన్ పర్సెంట్ కూడా క్లూ ఏం లేదు, కానీ సోషల్ మీడియాలో ఏం పెడుతున్నారు, పా ప చనిపోయింది, వాళ్ళ అమ్మ వాళ్ళనాన్న నే చంపేశారు, అ పాప అది సూసైడ్ చేసిపోయింది, జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పాప ఎలా సూసైడ్ చేసుకుంటుంది,
అదే
ఆ
నువ్వు ఒక పాపను పెట్టేసి ఇలా పెట్ కాకపోతే ఏదో డ్రోన్లో పెట్ డ్రోన్లో చూసి అండ్ పాప ఇది ఇక్కడ ఉంది, అక్కడ ఉంది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చిరని తెలిసింది, అంటే ఆ పాప దొరికింది అని పెట్టారు, కొంతమంది
ఆ అవన్నీ ఫేక్ మొన్న మొన్న అలా దొరికింది, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న దగ్గరికి ఇంగా వన్ అవర్ లో ఇస్తాము అని చెప్పారు, కానీ మళ్ళి నిన్న ఈ రోజు ఏమొచ్చింది అపాప దొరకలేదు, ఆ పాప డెడ్ బాడి కోసం ఎతుకుతానము, ఆ పాప ఫిఫటీన్ డేస్ అయింది, దాదాపు మిస్ అయి పాప ఫుడ్ లేక వాటర్ లేక గాలి పిలుచుకోక ఇప్పటికే డెత్ అయింటుంది ఆ పాప వ పార్స్ ఏం గూడా దొరకలేదు నిన్న ఈ రోజు అలా పెడతున్నారు అని ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ అని చేస్తన్నారు అది ఏ ఊరో అక్కడ వేరే డిస్టి్రిక్ అండి ప్లేస్ అయితే ఐ డోంట్ నో తెలియదు కానీ ఆ ఇన్సిడెంట్ రోజు నీను దాని అప్డేట్ చూస్తున్నాను కానీ దాంట్లో ఆ పాప జరిగింది టెన్ పర్సెంట్ రియల్ అయితే దాంట్లో నైన్టీ పర్సెంట్ ఫెక్ ఆబ్జెట్స్ వస్తన్నాయ్ వాళ్ళు కష్టపడ్డడు పాపం ఆర్మీ వాళ్ళని పిలిపించారు పోలీసు వాళ్ళు పిలిపించారు స్టాఫ్ అంతా పిలిపించి వాళ్ళు ఒక ఏదో టెన్ ఎక్రాస్ ఏదో తోటనో చిన్న పాప ఆ వాళ్ళంతా ఎంక్వైరీ చేస్తున్నారు బట్ ట్ వాళ్ళు ఒక టెన్షన్ బడుతంటే వీళ్ళు అనదర్ పీపుల్స్ అంటే వేరే వాళ్ళు లు ఈ ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి వాళ్ళు యూట్యూబ్ లో అప్లో చేస్తన్నారు
అవునండి అయితే మీరు అన్నట్టే ఇప్పుడు యూట్యూబులో అనేది కొంచెం మంచి కోసమే ఎందుకంటే మనకు ప్రపంచం లో ఒక ప్లేస్ పోయి మనైతే చూడలేము ఒక సోషల్ మీడియా ద్వారానే మనం అన్నీ తెలుసుకుంటున్నాము ప్రతి ప్రతి ఒక్క దగ్గర ఒకవేళ ఇన్ కేస్ మనకు సోషల్ మీడియానే లేకపోతే మనము అక్కడ పాపకు అలా జరిగిందని కూడా మాకు ఇన్ఫర్మేషన్ అందించే వాళ్ళు లేదు కదా సో సోషల్ మీడియా బెటరే కాపోతే దన్ని ఎంత వాడుకోవాలో ఎంత యుటిలైస్ చేసుకోవాలో అంతే యుటిలైస్ చేసుకోవాలి దానికి బట్టి దానికి ఇలా అలా అనేది కాకుండా అలా చూసుకోవాలి ఈ ఫర్ ఎగ్జాంపుల్ నే మొన్న ఒకటి రీసెంట్గా ఒకటి రీల్ చూసానండి అది ఎలా ఉంది అంటే ఆ ఒక ఆమె గోల్డ్ గోల్డ్ మొత్తం వేసుకొని ఒక రీల్ చేస్ వచ్చింది మా ఇంట్ల ఇంత గోల్డ్ ఉందండి అట్లా ఇట్లా అని రీల్స్ చేసి పోస్ట్ చేసింది అదే నెక్స్ స్ట్ డే దో అలా ఇంకా ఆమేది హైలైట్ ఏంటిది తెలుసా అర్రి ఆ క్ నేను ఏమంటారు ఈ గోల్డ్ అంతా నా అల్మారాల ఇక్కడ పెట్టుకుంటానండి అండ్ అల్మారా తాళం చెయ్ వచ్చేసి ఈ బిడ్ కింద పెడుతానండి అని మొత్తం మొత్తం ఏ టు జడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చింది నెక్స్ట్ వచ్చేసి దొంగలు మొత్తం కేల్ కతం చేసేసి దాన్ని అంతా తీసుకొని పోఇర్రు అంటే నాకు ఎంత అవ్వచ్చట అది తీన్మార్లో ఎలా చెప్తారంటే న్యూస్ డిఫరెంట్ గా చెప్పారా తీన్మార్ న్ూస్ అది వాళ్ళు చెప్పేదాని న్యూసే దానికే నేనైతే నవ్వి నవ్వి నాకు పోఇందనుకొండి నేను మోస్ట్లీ ఏందీ అంటే తిన్మర్ న్యూస్ ఏం చూస్త అంటే ఇలాంటి ఫన్నీ ఫన్నీ ఇన్సిడెంట్స్ చెప్తుంటారు అంటే మంచిగనిపిస్తుంటుంది అలా అని
వాళ్ళు చెప్పే ప్రనౌన్సియేషన్ కొంచెం తేడా ఉంటుంది ఆ ప్రనౌన్సియేషన్ వల్ల మనకి నవ్వొస్
ఆ ప్రనౌన్సేషన్ గాన అంటే కొంచెం మన లాంగ్వేజ్ మనఆ అట్లో అంటే మా తెలంగాణ లాంగ్వే వాంగ్వేజెస్లో మాట్లాడుతారు సో దట్స్ వై నాకు చాలా ఇష్టం అనిపిస్తది అంటే మనకు మంచిగా కంఫర్టబుల్గా ఉంటుంది
ఆ ఎంత తల తిక్కదాన్ని అన్నిీ ఏ టు జెడ్ చెప్పి ఎట్లా పెట్టుపోయింది మా మీ ఇంట్లోనా
అటు చూపించడం కూడా తెలుసా మొత్తం ఇట్లా టేబుల్ మీద పెట్టుకుంది ఒకరు ఒక రింగు కాదు చేతులకు ఫింగర్స్ కి మొత్తం అన్నీ రింగ్సు ఓ రింగు మీద రింగు రింగు మీద రింగు పెట్ట్ మరి మొత్తం ఏసుకొన్ తయారయ్యి చూపిచ్చి మళ్ళీ అవి తీసి అడన పక్కన పెట్టి ఆ బీరువా లో పెట్టడం కూడా చూపిచ్చింది పెట్టి చూపించి హాయ్ ఫ్రెండ్స్ ఈ కీ నేను బెడ్డు కింద పెడతాను ఏంటో ఏమో పిచ్చి మొకాలన్
సరే పొయ్ టింది కానీ నా రీల్స్ అందరూ చూస్తారు ఇలా ఏమన్నా అవు స్తుందేమో అని ప్లేసెస్ అన్నా చేంజ్ చేసిందా ఏమన్నా అది కూడా చేయలేదు
టు ఫేమస్ అంట కొంచెం ఆమె డీటెయిల్స్ అన్నీ తెలిసిన వాళ్ళు ఉంటారు గదా
ఆ ఆ ఓకే
అలా అని ఇక మొత్తము ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు వచ్చి మొత్తం ఖాళీ చేషిర్రు ఇగ ఆమె కూడా ఏ ఇగ ట్లైక్ అంటే ఏందో ఏమనుకుందో ఆమె ఆమెకి ఇంత గోల్డ్ ఉందని ఇచ్ ఎక్స్ప్లోర్ చేయడానికైనా లేకపోతే వ్యూ ఆ వ్యూ అదేమంటారు ఫాలోయింగ్ పెరుగుతది అనా ఇంకా నాకు తెలీదు
ఈ జనరేషన్ లో కూడా ఇంతో ఊ రోజూ పేపర్స్ లోనా న్యూస్ లోనా మొబైల్స్ లోనా చూస్తూనే ఉంటాది ఇరవై నాలుగు గంటలూ మళ్ళీ అట్ల చేసి పెట్టిందండి ఎంత తల తిక్కది మళ్ళి ఫేమస్ యూట్యూబర్ ఫేమస్ అని చెప్తారు మళ్ళీ వాళ్లే
కేనా అండి
ఓకే ఆ థ్యాంక్ యూ